హలో
హాయండి
హాయ్ అండి
బాగున్నారా ఓకే ఫైన్ై బాగున్నాను ఏం చేస్తున్నారు
ఉ ఇందాకే తిన్నా లంచ్ అయి్యంది తిన్నారా మీరు ఈరోజు ప పప్పు చారు చేసిన
అవునా ఆ తినేసా నేను కూడా మా ఇంట్లో స్పెషలంటే ఈరోజు బెండి ఫ్రై ఏం చేస్తున్నారు మరి ఇంట్లో
పిల్లలు స్కూల్ కి వెల్లిన్రా
ఆ వెళ్ళరు వెళ్ళారు వాళ్ళు వెళ్ళడం బట్టే కొంచెం ఫ్రీగా ఉంటా ఆఫ్టర్నుూన్
ఆ అవును వాళ్ళు వచ్చిందంటే బిజీ ఆ పిల్లలు వెళ్ళిండ్రు నేను వెంటనే లంచ్ బాక్స్ పెట్ పిస్తా
అవును మార్నింగే ఇంకా మార్నింగే లంచ్ బాక్స్ పెట్టి ఇంకా ఆఫ్ టైం స్టార్ట్ అవ్వనట్టుంది
ఆ
పిల్లలకి హాఫ్ టైమ్ ఇంకా స్టార్ట్ అవ్వనట్టుంది కదా
సిక్స్టీన్ మార్చి సిక్స్టీన్ నుంచి అని చెప్పింరూ
అవును చే
ఇంకా అప్పుడు ఇంకా హడావిడి ఉంటది మార్నింగ్ ఎయిట్ కే
లేవ్వాలి అవును మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లంచ్ చేయాలి వాళ్ళకి ప్రిపేర్ చేసి ఉంచాలి
అవును మార్నింగ్ ఏదైనా స్నాక్స్ అలా పెట్టి పంపించాలే మేడం వాళ్ళు చెప్పిరు కదా స్నాక్స్ ఎలా టి పంపించాలని
సెవెన్ థర్టీ లోపూ ఉండాలి అయ అప్పుడే హడావిడి అప్పుడే ఉంటది అవు ఏం చేస్తాన్నారు ఇంట్లో ఓన్లీ
నేను స్టిచ్చింగ్ చేస్తా అండి బ్లౌ జ్ లు ఆ కాలిగా టైమ్ లో
హ్మ్మ్
స్టిచ్చింగ్ చేస్తా
ఓకే అంటే బయట గిరాక కూడా వస్తున్నాడు తది
ఆ అంటే బాగా రావు అప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయినాయి కదా ఓన్ గా కూడా నేర్చుకుంటుండు
అవును చాలా మంది ఇంట్లోనే నేర్చుకుంటున్నారు అది చాలా కామన్ అయిపో పోయింది స్టిచ్చింగ్ అనేది రేటింగ్ చాలా అంటే చాలా కామన్ అయిపోయింది
ముగ్గురో ఉండేవాళ్ళు మస్తు ఆ ఇప్పుడు అలా ఏం లేదు
అంటే గవర్నమెంట్ ఫ్రీగా నేపించింది కదా కదతో ఇంకందరు నేచుకోవడం మొదలు పెట్టారు
అవును మీ అందరు నేర్చుకుంటాను ఎవరి ఎవరి బ్లౌజ్ లు వాళ్ళ మట్టికి కుట్టుంటుండ్రు
అవును మళ్ళీ బయట ఇవ్వడం కూడా రేట్ ఎక్కువ అంటున్నారు గదా
అవును రేట్ ఎక్కువ టూ హండ్రెడ్ అలా లైనింగ్ క్లాత్ కి టూ హండ్రెడ్ ఇంలలోనే టూ హండ్రెడ్ లైనింగ్ క్లాత్ కి నార్మల్గా హండ్రెడు అంటే ఇంకా టైలెట్ లో ఇస్తే త్ర హండ్రెడ్ లైనింగ్
అవును అందుకే ఎవరిది వాళ్ళు
చిన్న డిజైన్ కుడితే ఇంక ఎక్కువ త్రీ ఫిఫ్టీ
అవును త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా అంటున్నారు అందుకే అంత డబ్బులు బట్టి తీసుకొని అదంత డబ్బులు పెట్టి కొట్టించు కంటే మనది మనం నేర్చుకోవడం బెటర్
ఆ ఆ అందర ఇప్పుడు చాలా అంటే చాలా మ టికి నేర్చుకొని ఇదే ట్రై చేస్తుండ్రు మళ్ళీ ఏ సెల్లులా సెల్ ఓప ఓపెన్ చేసినా గానీ ఇవే మిషన్ క సంబంధించింది టైలరింగ్ కు సంబంధించి చిందే ఉంటుంది కదా
అవును ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఖాళీగా ఉన్నారా
ఆ కాాలిగానే ఉన్నాను
అత్తమ్మ వాళ్ళు బాగున్నారా మరి
ఆ బాగున్నారు
ఆ
ఉ
ఇంకా ఏంటి స్పెషల్ ఇప్పుడు అంటే రంజాన్ రంజా నెలగదా
ఆ అవును రంజాన్లా ఆ అవును స్పెషల్ మాకు దసరా ఎలాగాన మీకు కోరు
రంజాన్ అలానా అవును ఇ చాలా పెద్ద ఫెస్ట్ వెళ్లనమాటమాకు
అవును పెద్ద ఫెస్టివల్ కానీ మా మీ ఉపవాస ఇష్టం అయితే చాలా అంటే చాలా ఇష్టం తెలుసా మా ఉపస కంటే పాస్టింగ్ క అంటే మీవే నాకు చాలా ఇష్టం
అంటే ఇప్పుడు మార్నింగే తినేస్తాం అన్నమాట
ఆ
త్రీ థర్టీ ఫోర్కల్లా తినేస్తాం మళ్ళీ అక్కడ నుంచి పోర్ తర్వాత ఒక మంచి నీళ్ళు కూడా ముట్టుకోము ముట్టుకోము
అవును అదే నాకు నచ్చింది మా
అసలు మా నోట్లో వచ్చే ఉమ్ము కూడా మేము మింగము అమాట అది రూలయింకా వచ్చినా ఊన్ చేయాల్సి చెందేదప్ప మళ్లీ లోప్పట్కి ఎళ్ద్దు ఖాళీ స్టమక్ ఉంచాలి అద
మేము అలా కాదు పాస్టింగ్ ఉంటే ఫ్రూట్స్ దినచ్చు ఇంకా టిఫిన్స్ కూడా చేసి ఇస్తారు కొంత మంది అయితే
అవును మీ దాంట్లో పాలు తాగుతా అంటారు ఫ్రూట్స్ టిఫిన్స్ చేస్తా అంటారు అవును ఇ మా దాంట్లో అలా ఏం ఉండదు నార్మల్ గా ఇగా ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ మొత్తానికి ఫాస్టింగ్ అనమాట
హ్మ్మ్ కానీ ఇయర్ మీ మంచిగా వచ్చింది ఆ కానీ ఇయర్ మంచిగా వచ్చింది మీకు క్ అంటే ఎండలు ఎక్కువ రాలేవు
రాలేవు అవును ప్రతి ఇయర్ ట్వంటీ డేస్ అనేది ముందు వస్తుందన్నమాట
ఆ ఆ
ది ఇయర్ మళ్ళీ నెస్ట్ ఇయర్ వరకు మాకు ఏంటంటె అంటే ఇంకా వింటర్ లో వచ్చేస్తాది
ఇంకా వింటర్ ఇంకా మంచిగా ప్రతి ఒక్కరూ థర్టీ డేస్ ఉండచ్చు
చిన్న పిల్లల్ని పట్టుకొని నేను ఉండలేను ఫ్రాంక్లీ చెప్పేస్త నా వల్ల కాదు ఎందుకంటె ముగ్గురు ఉమ్ ఇప్పటికైతే నా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నేను అసలు ఒక్క ఫాస్టింగ్ కూడా లేను ముగ్గురు పిల్లలు మెయింటైన్ చేయాలంటేనే
అవును అవుతది వాళ్ళకు పొద్దున్న లెసి
మళ్ళం కంటిన్యూస్ గా ఎయిట్ థర్టీ వరకు నాకు పనె ఉంటది వాళ్ళు వెళ్ళిన తరువాత ఇంట్లోనే పనే
ఇంట్లో పని ఉంటది తెలుసు హౌస్ వైఫ్ లు అంటే ఇంతే ఇంకా
మళ్ళీ తర్వాత ఒక ఆఫ్టర్నూనే కొంచెం బెటర్గా ఫీల్ అవుతా ఇక మళ్ళీ త్రీ థర్టీ కలా మళ్ళీ పిల్లలు వచ్చేస్.
అవును వచ్చేస్తే ఆ బ్యాగ్ అటే అటు పడైయడము చాలా గందరగోళం వాళ్ళ ఏమో కాని మనమే. సర్దడానికి ఎంత రిస్క్ వస్తది. కదా ఎక్సర్సైజ్ లాగా అయితే చేస్తది
అమ్మో నాకైతే ముగ్గురు కదా ముగ్గురు అబ్బాయిలే అమ్మో నరకం చూపిస్తున్నారు నాక్కోటి
ఆహా
హలో భరించలేకపోతున్నా వాళ్ళతోని కానీ వాళ్ళు ఒక ఒక టైమ్ కూడా వాళ్ళ నా దగ్గర లేకపోతే నాకు అంత అదోలా అనిపిస్తుంది.
అవును అదోల అనిపిస్తది. ఉంటేనేమో అల్లరి చేస్తే చిరాకు అనిపిస్తది. లేకుంటే గుర్తుకొస్తే అదో బెంగలాగా అనిపిస్తది.
అవును పిల్లలు కదా ఇగా ఇప్పుడు సమ్మర్ వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అంటారు. అక్కడే ఉంటా. టారు నాకేమో ఇక్కడ మనసు ఒప్పదు. ఎందుకు వెళ్తారా అనే ఆలోచిస్త. అనే ఉంటాయి ఇంకా
అ
ఉ ఇంకా మరి విషయాలేంటి.
ఉం
ఇంకేంటి సంగతలు నేను ఆ అంటే నా పర్పస్ జాబ్ చేస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ప్రెసెంట్. యా నార్మల్గా. అది నైట్ పూట ఉంటది అన్నమాట నాకు ఎక్కువగా శాతం వర్క్ ట్వెల్వ్ వరకు అలా ఉంటది లెవెన్ నుంచి ట్వెల్వ్ వన్ వరకు ఉంటది. నాకు అద్ అలా కూడా నిద్ర సెట్ అవ్వదు.
ఆ
హ్ ఇంకొంచెం ఇబ్బంది నాకు.
హ్ అదే వీడియో చూసి అది వర్క్ ఫమ్ ఫ్రమ్ హోమ్ హోమ్ కదా.
ఏ కాదండి నాకు కంపెనీ నుంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది.
అవునా
హ్ ఆమ్ స్టడింగ్ అది మొత్తం స్టడీ కంప్లీట్ కాబట్ నేను బయటికి వెళ్ళిన చేయవచ్చు.
హ్
బట్ ఏంటంటే పిల్లల్ని పట్టుకొని బయటకి వెళ్ళడం నా వల్ల కాదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసి కున్నాను కాబట్టి బెటర్ ఆప్షన్. అంతే
అవును
అప్పుడప్పుడు మీటింగ్స్ ఉంటయి అటెండ్ అవ్వాల్సిందే ఆఫీస్కి.
అవునా హ్
ఇంకా మరి విషయాలు ఏంటి. ఏం చేస్తున్నారు మీ సార్ ఎ టెల్లారు.
సారు డ్యూటీకి ఎళ్ళారు.
హుహ్ ఏ ఆ ఇంట్లోనే ఖాళీ ఖాళీగా బోర్ కొట్టుద్ది. పిల్లలు వచ్చేంత వరకి పిల్లలు వస్ తర్వాత
టీవీ ఆన్ చేస్తాం గానీ టీవీ కూడా చూడబుద్ది కాదు.
చూడాలనిపించదు అవును.
అనిపించదు నేను కూడా టీవీ ఆన్ చేయను. ఈ సీరియల్స్ అని చాలా మంది సీరియల్స్ చూస్తారు నాకు అస సీరియల్స్ అసలు ఇంట్రెస్టే ఉండదు దానికి అడెక్ట్ అయినం అనుకో అడిక్ట్ అయినం అనుకో ఇం గా అది వదలేం ఇంక పనంత మానేసుకొని ఈ రోజు ఏం జ జరుగుతుంది ఇది ఏంటి అని
టైమ్ కాగానే ఇగ ఆ ఈ టైమ్ లో ఇది వస్తది ఆ సస్పెన్స్ ఉంది ఏముంది అనేసి అనేసి అవే చూస్ ట్ అదే ఆలోచన ఉంటది మైండ్ లో థాట్ అంత అదే ఉంటద
ఆ అదే ఉంటది
అవును ఉ ఇంకేంటి మరి సంగతులు
ఉ పండగకి మీ షాపింగ్ అయిందా ఆ ఈ రోజు కూడా ఒక మ్యారేజ్ ఉంది
ఉ చాలా మ్యారేజెస్ ఉన్నాయి మీ దాంట్లో
ఆ అవును ఈరోజు చాలా మంచి రోజు ఆ ఈ రోజు అయితే చాలా చాలా మ్యారేజ్ లు ఉన్నాయ్
అవునా
ఆ
అవునవును మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా ఉంది అవును ఇప్పటి నుంచి
ఇప్పటి నుండి స్టార్ట్ ఇగా నైన్టీన్ కి
ఈ నైన్టీన్త్ కెనా
ఆ ఈ నైన్టీన్ కే
ఉగాది తర్వాత మళ్ళీ
టూ డేస్ కే మీ పండగ
అవును టూ డేస్ కే మా పండుగ ట్వంటీ వన్ కి మా పండగ అంటే పంచంగాలు వేర్ రే మారుస్తారు మళ్ళీ అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మ్యారేజెస్ ఎప్పుడుంటాయో తెలియదు కదా
ఆ తెలియదు ఇప్పటికైతే ఈ రోజయితే చాలా పెళ్లిళ్ళు మళ్ళీ ఉగా దికి కొత్త పంచాంగం అంటారు కదా అది చూసిన తర్వా దాన్ని బట్టి అప్పుడు ఇంకా చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి మంచి పెళ్ మంచిగ ముహూర్తాలు
మ్యారేజెస్ మొదలవు
షాపింగ్ అయిందా మరి
మా షాపింగ్ అయిపోయింది అంటే పిల్లలది మాత్రమే అయింది ది నాది కాలేదు ఏ నేనంటే నేను చని కవేరేమి వేసుకోను నార్మల్గా పార్టీ వేరంటూ అంత పెద్దగా నడవదు కాటన్ ప్రైజ తీసుకుంటా ఎక్కువగా
ఆ
ఉమ్ ఉమ్ ఏంటంటే ఇక మనం చమకీ వర వేసుకున్నాం ఎక్కువగా అవును అమ్మో చంకీ అంటేనే ప్రాణం ఇంకా అక్కడ
అవును అవి ఎంత రేట్ అయినా గానీ పెట్టి తీసుకు టురూ అవును ఎందుకు మరి మీకు అంటే ఇంట్రెస్ట్ లేకపోతే మీకు చెప్ప కి ఆచారమన
ఆచారమే ఇంకా ఇంట్రెస్ట్ ఏముంది అందులో ఆచారమే ఎటైనా వెళ్తే ప్రతి ఒక్కరు ఇంకా అది అరే మంచిగా వేసుకోలేదని సింపుల్ గ వెళ్తే అమ్మాయి ఎలా వచ్చింది సింపుల్ గా వచ్చింది బాలేదు అనేసి అంటారన్నమాట
అవునవును
లేదు ఆహ్ కొంచెం చక్చాక్ వెళ్తే ఆహ్ బానే ఉంది అని అనిస్తుంటారునమాట ఎంత ఏం పెట్టుకున్న గోల్డ్ పెట్టుకని వెళ్ళిన వాళ్ళు చూడరు కానీ చంకి సైడు మ వేయాలి చంకి డ్రెస్ అయినా చంకి శారీ అయినా
డ్ అండ్ పువ్వులు పెడుతరు మీరు చామంతి పువ్వులు ఎక్కువ పెడుతరు
అవును చామంతి మల్లె పూలైనా చా పూవులు మచ్చు అసలు ఉండదు ఫంక్షన్ ఉండదు అక్కడ ఫంక్ష మెయిన్ ఉండదు అక్కడ
అవును చెంకి అన్న కొంచెం తగ్గుతది కావచ్చు గాని లిప్ స్టికైతే క్